ఇ ఆఫీస్కి పోనా
లో
హలో ఆ బ్రో ఏనాపిస్తుందే ఓకే ఏం లేదు బ్రో వర్క్ మామోలే కదా డే వర్క్ నైట్షిఫ్ట్ వర్క్
ఎలా ఉంది నైట్ షిఫ్ట్
పిచ్చి ఎక్కిపోయింది
హ్మ్ హ్మ్ నైట్ షిఫ్ట్ అంతనే అంతే
చాలా అంటే ఆదివాన్ అది ఒకటే అడ్వాంటేజ్ అంటే మళ్ళీ ఏం లేదు హ్మ్ అంటే హెల్త్లో చాలా ఇబ్యాలెన్స్ అవుతుంది బ్రో అంతే అంటే లైట్ డైజెషన్ ప్రాబ్లంమే వస్తుంది ఆ అక్కడ డార్క్ సర్కిల్స్ వస్తుంది చాలా ఆ ఆ అదే ప్రాబ్లం అంటే మంచి ఫుడ్
హ్మ్
మంచి వెథెర్ అంతే అది ఆ
అది బెస్ట్
ఆ అదొక్కటే అడ్వాంటేజెస్
హమ్మ్ ఎలా ఉంది వర్షాలు పడతన్నాయ
లేదు బ్రో అక్కడ బెంగళూరులో
ఇక్కడ ఆగిపోనా డేస్ అయింది
అవునా
బట్ మా ఊర్లో పడతాందింటా
అవునా
ఆ
ఎబ్రో నా కలే ఎబ్రో చాలా ఇబ్బంద స్తది
అంతే బ్రో అది వర్షాలు పన్నప్పుడే మన అంతే ఇప్పుడు మనం కాసన కూడా రాదు
ఇక ఈ అంటే ఈ వర్ష కొం ఈ వర్ష లో చాలా అంటే మాన్సూన్ మాన్సూన్ వీక్ గా ఉంది ఇంత ఆ రిపోర్ట్ వచ్చింది ఉమ్ రిపోర్ట్ వచ్చింది ఏమో ఏం తెలిదు బ్రో ఏం చేసాందిద
ఏమో
అవును మీక అంటే మీ సైడ్ లో ఈ చా ఛానల్స్ అన్ని ఉన్నాయి కదా
ఆ కనాల్స్ ఉన్నాయి మొత్తం ఉన్నాయి మ ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి లేదా నీరు తెల్వదు వర్షాలు పడితే ఎక్కువగా ఉంటుంది ఎక్కువ రోజులు పడతాయి కాలవులు
ఆహా
ఇంకే బ్రో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఎక్కడికైనా
అదే బ్రో ఒకస అదే ఉంది కదా ప్లాన్ ఒకసారి అరుణాచలం ట్రిప్ ప్లాన్ చేసాం అనుకున్నాం అంటే ఏం అవుతుందో తెలీదు
మనం అనుకుంటే సరిపోదు
ఆ అది నిజ ఒక సారీ బ్రో నువ్వు అడుగు బ్రో
ఎవరిని
ఆ గ్రూప్ మెంబర్స్ అంది కదా
ఆ అడుదాం అడుగుతా అడిగినా ఆల్రెడీ వాళ్ళే ఏమో
ఆ ఆ
అనే అనిపిస్తున్నా ఒక రోజు అట్లా
ఆ అలా అంటా ఏం లేదు బ్రో నా అంతే నవ ఎప్పుడు వెళ్తావో అప్పుడు నా కడువు నా వస్తా కే
సరే బ్రో నువ్వే నేను పోయేటప్పుడు కంపల్సరీ చెప్తా ఇంక వాళ్ళ వచ్చినా రా పోయిన ఏళ్లిపోదాం
అంతే అంతే అంతే
ఏం చేయడానికి ఇంకా వాళ్ళ వాళ్ళు ఇంకా వస్తారు వస్తారు అని ఇంకా అలానే ఉన్నాం అనుకో వాళ్ళు రారు మనం పోము అ
ఆల్రెడీ అంటే శశాంక్ ఆల్రెడీ మారిపోయారు బ్రో వాడు
ఆ అయ్యిపోయింది అన్న ఇప్పుడు వర్క్ హోమ్ కూడా అదే కంపెనీ క జాయిన్ చేపిద్దామని
అవునా ఓ కే ఆ
అటెండ్ అవ్వండి అటెండ్ అవ్వండి నేను ఎన్నోసార్లు అ చెప్పినా వీకా ఆఫ్ తీసుకుని వాళ్ళు నాకంత అంటే నాకు ఫేస్ ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి ఇప్పుడు అంత ధైర్యం లేదు అని అంటుంది ఇప్పుడు ఇలా ఇప్పుడు ఈ కంపెనీకి ఎలా అటెండ్ అయినారో అదే కంపెనీకి అలా అటెండ్ అవ్వండి మీ కదా చాలా అడ్వాంటేజెస్ ఉన్నా
క్వాలిఫికషన్ ఏమిది అవునా
హ
బి కమల్ అంటే బి బిటెక్
ఏదైనా ఓకే బట్ డిగ్రీ బీటెక్ కాదు
ఆహా దీపా దీపది నాను అడిగిన దీపది
ఆ బి డిగ్రీనేే బీకామ్ అనుకుంటాను నాకు తెలిదు ఎగ్జాక్ట్ కరెక్ట్గా తెలిదు బట్ డిగ్రీనే అని చెప్పింది నా దగ్గర అయితే ఆ
అే శశాంక్ దీపతి అంటే లవ్ స్టోరీ కెమిస్ట్రీ లో జరుగుతుందిని అనమాట
జరుగుతుంది
అవునా
ఏదో నాకైతే కన్ఫర్మ్ అయింది వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడో అయిపొయింది అది కన్ఫామ్
ఓకే ఓకే అంటే ఓపెన్ గా చెప్పలేదు వాడు
అంతే నా ముంద నా నా ముందర వాళ్ళు ఏం చెప్పుకోలేదు అంతే
ఓకే ఓకే డైరెక్ట్ అడగాలి కదా ఒకసారి ఏం మీదీ ఏం బ్రో ఏం జరుగుతుంది అంటే
అంత అర్థమయినా ఇంకా అడిగేది ఎందుకు తెలు కొన్నోళ్ళు అయితే అడగలి పోయి నాకంతా తెలుసు ఇక పోయి అడుగి వాళ్ళనిందుకు అంటే ఇబ్బంది ఇబ్బంది పెట్టేది ఎందుకని నేను ఏం అడగను
అది నిజం బ్రో మత్త సంగతిలు బ్రో
ఇంకేం లేదు బ్రో ఏం తింటున్నారు ఇవాల ఏం చేశారు వంట పొద్దున్న
ఆ ఏం లేదు బ్రో మార్నింగ్ వచ్చి పలావ్ వెజ్ పలావ్ చేసారు మధ్యాహ్నం కామన్ గా రైస్ సాంబార్ అంతే ఇప్పుడు అదే ఏం స్పెషల్ లేదు బ్రో అంటే ఇంట్లో ఉంది కదా అదే మెను ఏం మెనుస్ చే ఏం లేదు
బట్ నేను చేేంజ్ కాకపోయినా కూడా వ టేస్ట్ ఉంటుంది హెల్తీగా ఉంటుంది
ఆ అదే
ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నా కూడా అందులో టేస్ట్ ఉండదు ఏమ్ ఉండదు ఇవాళ టొమాటో రేస్ చేసినారు నేను రెండు రోజుల నుంచి బాక్స్ ఎత్తుకుపోతాన్నా వర్ష వర్షం ప రెండే రోజులు టూ డేస్ అయింది అంతే రెండు రోజులే అది ఎందుకు రెండు రోజులు నానిపోయిన మధ్యాహ్నము తినేక వచ్చి పిజీకి కంపెనీ నుంచే వర్షంలో తడిచి ఊరికినే ఎందుకు జ్వరాలు తెప్పించు చోడు మనీ మేడమ్ ఒక సజెషన్ ఇచ్చింది ఇక రెండు రోజులు బాక్స్ తెచ్చుకో అనింది
హ్మ్
ఆ రెండు రోజులు తెచ్చుకున్నాన్నా రెండు రోజులు వర్షం పడలే మధ్యానం
ఓకే ఓ
ఆ రెండు రోజులు పడ్ల ఆ మేడం చెప్ నుకద తెచ్చుకున్నందు పడలేదా ఏమో అని బట్ తీసుకొని పోతూ పోవచ్చు బట్ అదే పొద్దుంది అంటే కొన్ని ఎందుకు అని నాకే బట్ ఇంకా ఇద్దరు ఉన్నారు కా బ్రో ఒక్కడేమో నర్సుగాడు ఇంకోటేమో వస్తాడు పీజకే ఇంకోటి రాడు అక్కడే మజ్జిగ తాగి కూర్చుంటాడు ఇంగ వాడినీ ఎందుకు మజ్జిగ తాగి కూర్చ చ్చచ్చని నేను వాళ్ళ కోసం బాక్స్ ఎత్తుకొని పోతున్నాము అక్కడ పోయి ఎగ్ కర్రీని ఎక ఏవో చేస్తానవు అలా అనిల్ అనిల్ తో మాట్లాడు మీ బాగా మంచి చదువుతుందా కానీ మహిగారికి బ్రో
బ్రో
ఆ చెప్పు బ్రో ఇంక
వచ్చారా రూమ్మేట్స్ అందరూ
ఇంకా రాలే
అవునా
ఆ ఇంకా రాలే వచ్చినారు వాళ్ళు ఎయిటో క్లాక్ షిఫ్ట్ అనమా ఇవాళ్ళ
ఓకే ఓకే అని హా
నేను నైన్ ఓ క్లాక్ పోయినా నైన్ టు సిక్స్ సిక్స్ ఉన్నది వాళ్ళు ఎయిట్కో పోయినరు నను రమనింది మేడము నేను ఏమో అంత పొద్దునికి లేచి తెల్లారు జామున ఎందుకు మేడమ్ కానీ చెప్తుంది ఒకే నెన్ ట్రై చేస్తా అని చెప్పినా కానీ
అవునా
ఇంట్లోకి ఫైర్లెక్క వచ్చినారు వచ్చి పోయినారు బయటకి ఇంకా రాలే ఇప్పటి వరకు
ఓహోకే ఎంద్రో చాలా చాలా రౌండ్ కొడతారానామాట వాడు
ఎస్తారు బట్ కంట్రోల్లో ఉంటరు ఎంత చేసిన
ఓకే ఓకే ఏమరా డ్రింక్స్ అలాంటే అభ్యాసలముందా
డ్రింక్స్ హ్యాబిట్ ఉంది అదే చెప్తాన్నా డ్రింక్స్ తాగుతారనే బట్ కెపాసిటీ ఉంది మరి అంత గొడవలు
ఉహు
తాగడమా వచ్చి పనుకోవడమా అంతే పొద్దున్నేసి ఆఫీస్ పోడమా మరి రోజూ లేదు ఎప్పుడో ఒకసారి వీక్ ఆఫ్ వీకెండ్ వచ్చినప్పుడు ఒకసారి నైట్ అంతే ఇంకేమన్నా వాళ్ళ బ బడే మలా గ గర్ఫెడ్ బడ్డే అలాంటివి వచ్ వచ్చినప్పుడు మాకి అందులో ఉంటుంది నేను స్టఫ్ తినడ పోయేద్ది నాకు బిర్యానీ ఇప్పిస్తాడు కూల్ డ్రింక్ ఇప్పిస్తాడు ఇప్పుడే రెండు రోజులు అయింది రెండు సార్లు ఇప్పించినాడు వాళ్ళది వాళ్ళ గల్ఫ్ ఫ్రెండ్ బర్త్డే రోజు ఒక సారి ఇపించినాడు బక్రీద్ పండుగోచ్చింది కదా బక్రీద్ పండుగ అప్పుడు ఒకసారి ఇప్పించాడు
అ
ఆ ఆ సరే బ్రో మళ్ళీ చెయ్ బాయ్ ఉ బాయ్ రాతిరి దోస్తే